హలో ఏరా కాల్ కట్టైపోయింది?
నీ నీదే కట్టైపోయిందీ
నాదె కట్టైంద
ఆ నాక్ వాయిస్ ఇన్పరాలే అన్న నీ వాయిసే ఇన్పరాలే నాకు
ఉహు
ఆ
అ ఓకె ఓకే హ్
తిన్నారానా?
ఆ అయ్యింద్ర బగారా రైసు ఉ చికెన్ ఒక మూడు ముక్కలు ఎహ్నారు.
ఆ పిజీనా ఉహ్ మూడు ముక్కలేనా?
ఉ అంతేర తిన్నోలకి పెడతార్ రా తినే వాళ్లక్ పె ట్రా
అదేందది
ఉ అంతే
మరీ మూడు ముక్కలు ఎందినా
ఆది లక్కేస్ పెడ్తర్ రా
అ
లెక్కేస్ పెడతారు మాకు
అదే డబ్బులు తీసుకుంటాండ్రు కదా
ఎంత డబ్బులు తీసుకున్న అంతే కదరా
మరీ ముడుముక్కల అంటే అసలు ఎట్లన్న ఏ చిన్నపిల్లలనా తక్కువ తిండానికి ఈ
వాళ్ళు అందుకే రా వీళ్ళు లు ఆంబోతులు లాగా తింటారు అనేసి వాళ్ళు మూడు ముక్కలే ఎసి పెడతారు.
హుహ్ కనీసం ఒక ఐదొ ఆరో అన్న వేయలేదా మరీ మూడే మూడు వేస్తే ఎట్లా మాకే మేలు ఇడా వేస్తారు. ఒక గంట రెండు గంటలు వేస్తారు.
అది తెలుసురా అంటే నేను చెప్తాండది కూడా అదే తిననోళ్ళకి బాగా వేస్తారు. తినే వాళ్ళకు పెట్టమంటే పెట్టరు.
అదే తిన్నోళ్ళకు వేయకుండా తినే వాళ్ళకన్నా వెయచ్చు కదా వాళ్ళు.
హ్ అదే స్పెషాలిటీ హాస్టల్ స్పెషాలిటీ.
హుహ్ సరిపోయింది. హ్ బయటున్నారా అన్నా.
లేదురా ఇక్కడే హాస్టల్ ముందర ఉండా.
హ్ ఉ
రూమ్ లో బోర్ కొడతా ఉంటే
ఆ
అట వచ్చి హాస్టల్ ముందర అంటే కూర్చోనికి స్లాబ్ లాగా ఉంది.
ఆహా
హ్ అక్కడ వచ్చి
నువ్వు ఉండేది హైదరాబాదే కాదన్నా.
హ్మ్
ఉహ్ ఎట్లా జరుగుతాంది జాబ్ అంతా.
ఏదో అవుతా ఉంది.
ఉహు ఉ ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చేది.
వస్తే ఈ మంత్ లేదంటే నెక్స్ట్ మంత్ రా. అంటే ఈ మంత్ రావాల అనుకున్నా ఆ ఈ మంత్ రావాల అనుకుంటా ఉండినా కానీ నాది ఆ ఇది సాలరీ ఇంకా పల్లా
అవునా.
హ్ దానివల్ల ఈ మంతురాల.
అదే తిరుమలాకి వెళ్ళాలా అని అంటా ఉండింది.
హ్మ్
అయితే క్యాన్సిల్ అయిందా ఇప్పుడు.
క్యాన్సల్ ఏరా. అంటే అది అమౌం
ఆ అమౌంట్ పడే దాని బట్టిరా ఆహా
హ్
ఒకే అమౌంట్ ముందే పడతే ఎల్ తారు లేదంటే నెక్స్ట్ మంత్ ఆ
త్ లాస్ట్ లోపు.
నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉంటాయి తనకి పోతే ఈ మంత్ ఎండింగ్ లోపు వెళ్ళండి.
ఉమ్
ఆ
అదే చూడాలరా ఇన్ కేస్ ఈ మంత్ సెట్ కాలేదు అంటే నెక్స్ట్ మంత్ ఇంగ నెక్స్ట్ మంత్ కాకుండా ఎగ్జామ్స్ అయిపో నాక చూడాల
ఇంగ ఎక్సామ్స్ అయిపోనా టూ మంత్స్ కాలినేలే
ఉమ్
ఉమ్ ఏమైన్నా ఇంటర్న్షిప్ ఏమనా జూసావా అన్నా అక్కడ
ఇంటర్న్షిప్ ఏమి లేదురా ఇక్కడ హ ఉమ్
చాద హైదరాబాద్ లో ఉన్నాయి గదన
ఇంటర్న్షిప్ అంటే కాలేజ్ తరపున వచ్చేది వేరూ రా
ఆ
మా కాలేజ్ అంతా ఇదైతే
ఉమ్
ఉమ్ అసలు ఫస్ట్ మేము కాలేజీ బోతేనే ఎక్కువ అనిపిస్తుంది.
ఆహా
అ
ఉ అదే మేమెతుకుతా ఉన్నాము.
ఆ చూడండ్ర ఇప్పుడు జాబులు అది గాకుండా జాబులు తక్కువ ఉన్నాయి
ఆ
ఉ అసలు దొరకడమే కష్టమ అయిపోతాంది దొరికినా అది ఖచ్చితంగా ఉంటుందని జెప్పలేం
అవున్నా ఇప్పుడు సిచ్యువేషనట్ట తయారయిపోయింది ఏం జేద్దమ్ అ
ఉమ్
ఉమ్
అందరుూ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లు అయిపోవాలనుకుంటారు సాఫ్ట్వేర్లు ఏమంటే అందరుూ సాఫ్ట్వేర్లు అయిపోవాలనుకుంటారు కానీ ఏమంటే ఆడ జాబులు లేదు సాఫ్ట్వేర్ ఉమ్
ఒక ఫైవ్ మినిట్స్లే ఈ టైంలో మా అమ్మ కాల్ జేస్తాందే
ఉమ్
ఏమో ఈ టైమ్ లో మా అమ్మ బాగా జెస్తాంది ఎప్పుడు చెయ్దు
యాడ తిన్నావో తిన్కుండా పడుకోండావేమోని చేస్తా ఉుంది
ఆహా అట్టాంటి తిగల్ అమ్మలకు అసలు ఉండదు
అంటే పుష్టికి దినేసి పడుకుంటావని నమ్మకం కోన
నేను తింటా ఫుడ్ దగ్గర అసలు మొహంమాట పడనని వాళ్ళకి బాగా తెలుసు
ఆ
అందుకనే వాళ్ళు తిండి కాడ అస్లు ఏదిలే ఉమ్
ఏరా హెల్తామన్నా ప్రాబ్లమన్నా రా
ఆ
హెల్త్ ఏమైనా ప్రాబ్లమా అండి
అట్టా ఏం లేదన్నా
ఉ
రేపు రోంసేపు ఉంటే మొన్నడే ఏంటి పోత
ఉ అ మళ్ళీ ఉగాద కదా నాలుగు రోజులు ఏం లీవు
ఆ
ఉ
ఇప్పుడు వస్తే ఇంకా ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఏ మళ్ళా ఇంటికి
హు
ఉమ్ అంతే
ఏంట్రా బట్టలు వుతికేసినవా
లేదన్నా మొన్నఉతికియా
ఆహా
ఈరోజుతుకల ఇంకా కుదుకుతే ఈవనింగ్ వాషింగ్ మిషన్ మాకే లేదుగా
ఉహు అంటే మీరే ఉతుక్కుంటారా
మేమే ఉతుక్కోవాలి
ఊ
తప్పదు బెడ్షీట్స్ గానీ అన్నీ ఒతుక్కకోవాల్సి వస్తుంది
ఆ
అన్ని చేస్తున్నాయి ఆ బెడ్ షీట్లు లేపిలేము అది ఒకటి బాధ
ఉమ్
ఉమ్
ఉతుక్కునదే బెటరు
అవును నా నిజమే
ఆ వాషింగ్ మిషిన్ కేస్తే మా హాస్టల్ లో ఉండది వాషింగ్ మిషిన్
ఆ
నేనే మా పేద ఘోరంగా మాపుతానంటే దాంట్లో ఏ అంటే నేను మాటిన్న దానికన్నా రెండింతలు ఎక్కువ వస్తుంది హు నిజం న రా అంటే నేను హాస్టల్లో జాయిన్ అయి ఇక్కడ పీజీ లో త్రీ ఇయర్స్ తమి దగ్గర దగ్గర నేనా వాషింగ్ మిషన్ లో వేసిందంటే ఒక త్రీ టైమ్స్ ఒక త్రీ లే అంటే ఫైవ్ టైమ్స్
ఉమ్
అది వేసేదంటే షర్ట్లు ఏస్తే నైట్ ప్యాంట్లు అంతే
ఆహా
ఇంకా బ్లాక్ గా ఉండే ప్యాంట్లు ఏది ఏయిను వైట్ షర్ట్ లు ఏది ఎయనుదాంట్లో
బ్లాక్ ది వైట్ అయిపో వస్తుందేమో
కలర్ కోటేసుస్తుంది ఉ
అట్లయిపోతా ఉంటాయి అవున్న అప్పుడు ల్యాప్ టాప్ ఏదో కొనాలంటాఉన్నావు కొనలేదా
ఉహు
ల్యాప్ టాప్
అప్పుడు కొనాలనుకున్నాం గానీ మళ్ళీ ఇంకంతా డబ్బులుసే సెట్ కాల
ఆ
ఉ అందుకే ఎం తియలే
ఆహ
అదే కాకుండా ఈ ఫోను ఒకటి తీయిచ్చిన
ఆ అవునులే
ఉమ్
ఆ ఫోన్కి సుమారుగా అయింది
ఉ ఉ
అస్ ఫోన్కే సుమార్గాయింది
ఉ అంకె ఇంక నాకూ ఆ అమౌంట్ ఇప్పుడు చానాా అవసరం యాప్లలో కట్టాల
టాబ్స్ ఆ
ఉమ్
ఎలో మ ఇసుకునేవా
హ్మ్ అంటే ఇంట్లో అవసరాలకి అట్ట ఇట్ట అంటే మా త్త మామ వాళ్ళు చనిపోయినారు ఆప్పుడ ఒక దగ్గర దగ్గర దగ్గర హ యాపిల్ లోనే ఒక ఫార్టీ థౌజండ్ తీసేసా
ఆహా
అటు తీసి పంపిచే
హ్ ఉమ్
ఎంతవరక్ కట్టుకోకుండా గమ్మున అయిపోయాను
ఇప్పుడు ఇప్పుడు కట్టాల్సి వస్తాందా
హ్మ్మ్
ఉహు
అదే యాడున్నావ్ తప్పులు తప్పవులే అది ఎవరి కన్నా గానీ
ఉహు హు
హూ ఎంత కోటీశ్వరుడు ఉన్నా గాని వాడికి అప్పు లేకుండా ఉండదు
పక్కా ఏడవ చోట ఎవరో ఒక్కరి దగ్గరకైనా ఉంటది
ఇంకేన్ట్రా ఎలా జరతాంది కాలేజు
ఏముంది నా తిడం పోవడం రావడం మల్ల తినడం పడుకోడం అటీయిపోయింది
హ్మ్
ఈ జాబులు చూస్తా అంటే భయ వేచండి
ఏ వందులే కానీ రామ్మాయిలకే కదా గెటిగా క అట్టకు ట్రై చేసినారంటే మీకు రానును జాబ్లా రా
ఆ అన్న ఈ కాల్ కట్ చేసేసి మళ్ళీ చేయాలన్న నేను అమ్మతో మాట్లాడేస్తావు ఫైవ్ మినిట్స్ తర్వాత చేస్తావా
ఉ సరేరా
ఆ సరేనా
అ